హలో
ఇదేగా లాస్ట్ స్ట్
ఆ ఇదే లాస్ట్ ఇంకా
ఆ
అయితే మా అన్నయ్య చెప్పేస్తామా, అరే నువ్వు కట్టుకోరా నా సంబంధం లేదు ఇంకా అని చెప్పి మా అమ్మ ఇచ్చిన డబ్బులు ఇప్పుడు నీకు ఇస్తాలే సరిపోయే తప్పుడు మనం వెళ్ళ మన
నాకేం వద్దు నాకు అవసరంలా
ఆ
హ
మనకేగా
ఒద్దు మనం కూడా వద్దు ఇచ్చేసేయి
ఎందుకు
ఊరికే ఎందుకు మనకి
ముస్కో
అ
ఉ
మా దగ్గర కూడా రెండు వేలు ఉన్నాయి కొట్టేస్తా ఇచ్చేసై ఇది అడిగిన్ రోజెల్లీ బొచ్చు బట్ ని అడుక్కు దింట రోడ్ మీద పడి
మా ఆ స్టేజికి నిన్ను ఎప్పుడు రానియనమ్మ నేను
తొందరలోనే వచ్చిద్దా ఆ స్టేజ్ చూడు
ఏం రాద్ మూస్కో
ఆ మిగిలిందదే ఇదే క
నోరు మూసుకుంటావా సోది
ఉ కనీసం చెప్ ఆహ ఏంది
వచ్చినప్పుడు బాగానే తిరిగాము అన్నీ చేసాము పోయినప్
ఇంకోస్సారి నీతో నేన్ బయటికొస్త్ తె చెప్పు తీసుకొని కొట్టు నన్నూ బాగా ఎంజాయ్ చేసానా సరే, ఆహా ఇప్పుడు ఏ నువ్వు లెక్ లెక్కలు లేస్తున్నావా ఇప్పుడు నువ్వు దానికి కూడా
నేన్ లెక్కలేసానా నేనే మన్నాను మా ఎంజాయ్ జేస్ తం కాదమ్మా వచ్చినప్పుడు బాగానే పోయినప్పుడు కూడా అంతే ఉండాలమ ఎ ద్రవన్ననుమా నైస్ బా అర్థం చేసుకుంటున్నావు చప్పట్లు కొట్టొచ్చు నీకిక్కడే నిన్నన్నానంట నిన్ను నిన్ను ఓకే నేనేమన్నాను మా వచ్చినప్పుడు కూడా బానే ఎంజాయ్ చేసాం కదమా పోయినప్పుడు కూడా అంతే ఉండాల్ మా అన్నాను నేను ఇద్దరం నిన్ అంటనాద ఓకే రా నైస్ రా నేను ఎప్పుడన్నా చెప్ ఓకే నైస్ నేను ఎప్పుడన్నాన అసల్ నేను ఎక్కడన్నాను అసలూ నేను అనక్ పోయినా అన్న అంటవేంది ఆహా
నువ్ అనకపోయిన అన్నా అనాల్సిన అవసరం నాకేం లేదు
నువ్వు అలా అర్థం చేసుకుంటె ఇంక ఎవరేం ఇగేదెల
అ ఏ ఆప
ఏం టూ వె ఫైవ్ ట్వంటీకి మిస్డ్ కాలుంది నాకు కు
ఇప్పుడు చేసన్నకు జేయమాక అ అప్పుడా ఉ
అవున లాస్ట్ కాల ఆపేద్దాం అనుకున్న లేకపోతె అదే లాస్ట్ త అనుకున్నావ
తెలీదు
అసలు ఇదే ఈ కాలె వద్దనుకున అందుకే నా కాల్ చేసాను నేను ఫోన్ చూడన్ అని చెప్పి త్యాగసలా హాస్పిటల్ లో
వ సరె
వు హు
చ్
ఏమ అండి మరి ఇప్పుడు అన్నం తింటవా టైం అవ్వగానే ఖజూర్ తింటారమ్మ మరి
హు
ఉంటాయమ్మా మరి మీ ఇంట్లో ఖజ్జురా
ఉమ్
ఉహు ఎన్ని దెచ్చారు కర్జూరా
అ
ఉహు అదేని మీన్ ఇంట్లో వాళ్ళు ఎవరు ఉండట్లేదా ఫస్టింగ్ ఎమ్మి
హరడజ
ఉహు ఊ నువ్ ఎన్న అయితే నైట్ నైట్ కుదిరితే మన్న లాగిన్ చేసుకో లేకతె లేరె ఇ క్క
ఆ సరే
అంటే ఈరోజే కంప్లీట్ చేస్తే పని అయిపోయి దివాని దివాని గంట సేపు గొడవప సైపెద్ది
ఉహుహు ఊ
ఏంది నువ్ తినావా
గంట సేపు గొడవపడేది అయ్యిపోంది అంటుంటే
అవును ఇప్పుడు ఎట్టాగో అంతేగాయింది ఇప్పుడు.
ఊ ఒమే దగా
నేనెత నేనైతే అసలు స్ట్రెస్సులేస్గా ఫీల్ అవ్వాల ఇ ఈ పది కాల్స్ ఎందుకో నువ్వు అయ్యావు స్ట్రెస్సుఫుల్గా ఎందుకంటే నేను గొడవ పడ్డా కాబట్టి డి ఆ
సరే
అంతేగా హ ఊ టీసస్ యా నేర్చున్నావు నేర్చ కుంటున్నా అన్నావు కదా ఏమై నేర్చుకున్నావు ఇప్పుడుదాకా.
ఏమో గుర్తులేదు
ఉహు హు ఊహు నువ్వు ఏంది అసలు చెప్పవా నాకేమి ఫోటోలు పెడతావా అటి గానీ
ఏం ఫోటోలు
ఫోటోలు అసలు బాగా తీయ్యలేదుగా మీ అన్న
ఏం ఫోటోలు
బులేట్ మీద ఫోటోలు
ఆ బులెట్ మీద ఫోటోలా అయి ఎప్పుడో పెట్టెకూడా నీకు అసలు
ఎ పెట్టావు క్లారిటీ లేవు అంటున్నా నేను నేనేమి అనట్లా క్లారిటీ లేవుగా
తెలిసిందేగా వాడు ఎట్లా తీస్తాడో
నాకుపెట్టింది ఎప్పుడు ఎప్పుడు నువ్వు ఎడిట్ చేయడానికి రాత్రి ప్రేగా
అవును
ఆ మరి ఎప్పుడో పెట్టా అంట అ పోయింది ఆబద్దలు పెట్టి పీకాను అనుకో నాకు పెట్టింది రాత్రి మన్న అసలు ఇప్పుడు దాకా నా కుట్ట్రలే పెట్టలేదుని చెప్పి నాకు నైట్ పెట్టి మా ఏడిచే మా
ఆ అలా వాలు
అవున కదా
అవును నైట్కి నైట్ అడి
ఆ మరి అబద్ధాలు చెప్తా ఉంది నా మీ చెప్తాంది ఎప్పుడో పెట్టాని నువ్ అనుకుంటాను ఎందుకు
ఆ
హమ్ హ
ఇంకా ఉన్నాయి పెడదా
ఏమన్నాయి
అదే నినుందికి న మండే
హమ్ మ్మ హ
హమ్
అబ్బాయి్ పెళ్ళెప్పుడుూ విన్నవా
హమ్ ఏప్రిల్ లో
మరి ఇప్పుడు నుంచే ఎంగేజ్మెంట్లున్ని హడావు ఎందుకు చేస్తున్నారు
నాల మ ఎం చేస్తా డబ్బులు నల్
హమ్
ఆ షాప సయి
ఉ
ఇదాయి నంబట సాయికల్ మామ్ ల్ మమ్మీ బన్న బుతులు తిట్టుది ఇంకా
పులేదయింది
ఆహా సరే లే
మ్ అంతేగా
అంతె
మ్ మరి
ఓ ఇ మాన్నదాళ ఎన్న ననుది ఒకసారి చూడు
అలా హార్జూపి ద అంటే ఒకటి రెండు పోయినట్టే కనుక అప్పుడు
పదహారు ఇంకా నాలుగుంటేయి అంతేనా
ఆ కాదు మీ అన్నతో అయిదు మాట్లాడాలా
ఐదేట్ట మాట్లాడతావు పదహారు అయిపోతే
ఒకటి పోయింది కా మా అన్నయ్యకి అందుకే
లెక్క
అదేంది మరి అట్ల అయితే ఇంక మూడో నాలుగో ఉన్నట్ న ఇంకా అంతే
ఆ
మర అప్పుడ్ అప్పుడు నాకు బో మా అప్పుడు అవు అప్పుడు ఇరవై అయ్యేట్టు అవ్వవు ఒకటి మా మమ్మి కట్ అయిందని చెప్పాగా ట్వంటీ సెకండ్స్ లా టూ మినిట్స్ ఉండి, మరి ఇంకెందుకు మరీ మ ఎక్స్ట్రా యాడ్ అవుతాయి తర్వాత
ఇక మొత్తం నిచినాయే ఆ ఆ
అయితే తర్వాత యాడ్ అవుతాయా ఇంకా
ఏంటవీ ఆ ఆ అయితే అవుతాయి లేకపోతే లేదు కన్ఫర్మ్ పలా
మ్
మ్
ఇంకా టూ మినిట్స్ ఉంది మాట్లాడు
మ్మ్
మ్మ్ వెన్ యూస్ టు
సారీ సర్ హ్ సర్ ఆమ్
హ్మ్
ఆ
మెన్నా దాంట్లో గుడిం త మాట్లాడేకి వెట్టి ఇంకా యాభై నిమిషాలున్నయ్.
ఆ యాభై కాదు నలభై ఉంటారు వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ
హు హ్మ్
ఆ
హ్మ్
అబ్బా అప్పుడు నాకు బొక్కు పడిద్దిమా ఖ ఖచ్చితంగా
ఎందుకు
కరెక్ట్ మా
ఏం కాదు నాకు ఐదు పోయినయ్ నేపిస్తున్నానా,
మ్మ్ హ్మ్
మ్మ్ ఏం కాదు
హ్మ్ రెహానునట్లేదా ఏం ఫాస్టింగ్
మ్మ్ హ్మ్ స్టోరేజ్ ఉన్నాడంతే
మ్మ్ హ్మ్
బాలేవానాని
హ్మ్ చెప్
ఉమ్
అసలు మా అమ్మ నిజంగా అసలు అవసరం అయిపోయిందిగా, అసలు రానే రాలే చు ఇప్పుడిదాకా. ఇన్ని రోజులు అవసరం ఉంది కాబట్టి రో ఉన్నారు ఖచ్చితంగా ఎవరు ఒకళ్ళు ఒక్కళ్ళైన ఉన్నారు ఊరే
అడుగు సాయంత్రెంటి ఎల్లాకా
ఏమని అడగాల వాళ్ళకుండా నేను అడిగేది ఏంది బొచ్చు
ఉ
ఉ ఉ ఉ ఉ డెబ్బయి రూపాయలు అంతే ఉన్నాయి నా బ్యాగ్ లో నీవి నా కేదో ఒకటి తినాలనిపిస్తుంది కేఎఫసి ఏదో ఒకటి హటం మటన్ హల్లీని తింటే బొక్కా వంద రూపాయలు ఊరికే పోతాయి అదే కేఎఫ్సి తింటే కమ్మగా తినచ్చు
నువ్వు మీ అమ్మ కలిసి తెచ్చకోండి
ఆ డబ్బులు బాగున్నాయి కదా
ఏ
హలో
ఉ
ఉ సర్లే మరి ఉంటాలే బాయ్
అయిపోయిందా
ఆ